హాయ్ అండి హలోవ ఏం చేస్తున్నారు గుడ్ ఈవినింగ్.
హ్మ్ ఏముందండి ఈ ఆ ఇప్పుడు సాయంత్రం అయిందిగ మో పొద్దున్దాకా ఎండ కొట్టింది కదా సాయంత్రం కొంచం అట్లా బైటయ్ చలగాలికి ఏమైనా పిల్లలు ఆడుకుంటా ఉంటారుకదా. వాళ్ళతో పాటు నేను కూడా బైట ఉన్నాను.
ఆవునా ఏం ఆడుతున్నారండి మీ పిల్లలు?
అంటే షటిల్ అండి
అవునా మీరు గుడా ఆడతరా అండి శెటిల్
తాను అదే క్కాసేప్ పిల్లలతోనలా అడన్నమాట తర్వాత ఇగ వాల్ ఆడుకుంటున్నరు.
ఆ ఓకే మీరేమేమేం గేమ్స్ ఆడ్తారండి.
అంటే ఇప్పుడు శెటిల్ ఆడడం ఓస్తది అంటే ఇగ చిన్నపుడు మాక్ స్కూల్లో ఖోఖో ఆ స్కిప్పింగ్ ఇట్లాంటి ఆటలాడిపిచ్చేది గాదా. అవియొస్తాయి. ఇగ మనకి మ్యూసికల్ చైర్స్ అంటే అట్లా ఒక ఎంజాయ్మెంట్ కోసం ఆడుతా ఉంటాం. ఆ ఇవ్ ఇకోటి మన పొటాటో గేమ్ దేలుసా అండి మీకు?
లేదండి తెలీదు
అంటే మీరు ఆడ్ తరో ఆల్లేదో తెలీదు అంటే అటోక రౌండు, ఇటోక రౌండ్ గీస్తారు. అందులో కొన్ని ఆ అంటే పేపర్ బాల్స్ లాంటివి వేడతరు. ఆ ఇటోక పార్సన్ అంటే చిన్నపిల్లలు ఆడిపిస్తా అంటారు ఎక్కువ ఇది. అప్పుడు మేము అన్నాం చిన్నప్పుడు అనమాట అయితే ఆ టై ఇన్ టైమ్ లో ఇన్ నీంచి బాల్స్ మళ్ళీ ఈడ ఈ సర్కిల్ కి ఈచ్ ఒన్ ఒక్కొక్కరి తీసుకురావాల అన్నమాట. అట్లా ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్ తె వాళ్ళకు కొ ఫ్రైజెసు గిఫ్ట్ ఇచ్చేది అనమాట అది పొటాటో గేమ్ అననేది. అంటే ఇప్పుడు మీరు అదాన్ని ఎలా వెలుస్తారు తేలీదు మీగూడా ఐడియా ఉంటది.
అవును గానీ ఏమన్ బిల్స్తారో
ఆ ఆయితే మా పోతే చిన్నప్పుడు పొటాటో గేమ్, పొటాటో గేమ్ అని ఆడేది. అట్లాంటి ఆడేది షెడ్యూల్ అయితే బాగా ఆడేది కో కో అయితే చాలా బాగా ఆడేది బైట గేమ్స్ గూడా వోయేదన్నమాట. కోకి మన స్టేట్ లెవెల్ కి ఇట్లా ఉంటాయి గదా. అట్లా వేరే స్కూల్ల వాళ్ళతోటీ పోటీ కూడా పడి ఆడెన రోజు ఇట్లున్నాయి అంటే ఆ మక్సివాం సెమీ ఫైనల్స్ దాక్ వేళ్ళినము. ఆ కనీ ఇంగ ఫైనల్స్ మీరు రీచ్ కాలేకపోయినం.
అవును ఏ గేమ్ లో సెమిఫైనల్స్?
ఖోఖో అండి మన ఇక్కడ క్లబ్ ఉంటది రోటరీ క్లబ్. తరపునా మన స్టేట్ కి ఆడినాం అనమాట. ఫైనల్ వో ఒకసారి ఏమో సెమీఫైనల్స్ దాకా వెళ్ళి ఏనకకు వచ్చేసినాము. అంటే మా స్కూల్లో ఒక టెన్ మెంబర్స్ ఉన్నాం అనమాట తిస్ కుంటారు గా సార్ వాళ్లెవరూ మంచి వాళ్రు వాళ్ళు తర్వాత ఒకసార్ ఏమో నెక్స్ట్ టైము ఫైనల్స్ రాకవోయి రన్నర్గాచ్చషన ఆ అట్లా మ్ అంటే అవిగా ఒక మెమోరీ అసర్టి గేట్లుగుడా మన క్యాస్ట్ అన్నమాట ఆసర్టి ఫికెట్స్ ఉన్నాయ్ ఆ గేమ్ బాగా ఆడతాము, షేటిల్స్ ఆడతాము, కబడ్డీ గూడా ఆడతాము అండి. ఆ అంటే ఆబ్ అబ్బాయిల ఆబ్బాయిల ఏం ఆడరు. మేము గూడా కబడ్డీ బానే ఆడేదన్నమాట.
అవునవును క్రికెట్ గూడా ఆడతరు. లేదండి గర్ల్స్
కెట్ గూడా ఇప్పుడు క్రికెట్ గర్ల్స్ చాలా మంది ఆడుతున్నారు. మనకు స్టేట్ లెవెల్కిక్ యే ఆ ఇంటర్నేషనల్ డేలీ క్రికెటర్స్ కూడా చాలా బాగా నడుస్తుంది. అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర గుడా ఒక అమ్మాయి క్రికెట్ నేర్చుకుంటుంది. ఆ తనోచ్చేసి ఎయిత్ క్లాసు ఆహ్ చదువుకుంటా క్రికెట్ ఆడుతది. కానీ ఫుల్ స్టాండర్డ్గా అయింది ఆ అమ్మాయి మాత్రం. రన్ చేతులు గూడా రఫ్ అమ్మాయి లెక్క లేదు ఈ అమ్మాయి రఫ్ అంన్ టఫ్గుంది అనమాట. కానీ. తను ట్వంటీ ట్వంటీకి ఆడింది. ఆ అంటే అందులో కొన్ని లెవెల్స్ ఉంటాయండి. ఆ వాటి పేర్లు నాకు తెలిదు. తుం గాని రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ కి, ట్వంటీ ప్లేస్ కి ఆమె ఆడచ్చింది. పేపర్ కూడా వచ్చింది. మన టీవీ లో కూడా లైవ్ నడిసింది మన లేడీస్ది ఎక్కువ చూడరు అందరు ఏమైనా మన. ఇండియా క్రికెట్ అంటే బాయ్స్ దే చూస్తారు కానీ ఇండియా క్రికెట్ అమ్మాయిలది కూడా చూడండే.
అవును అవునండి ఇది ఆర్సిబి చ్. స్మ్రితి మందాన అని ఉంటది వాళ్ళ టీం కూడా చాలా బాగా ఆడుతుంది క్రికెట్ లో.
అది చ అది కూడా అందరికి రావాలి అందరు వాళ్ళనే చూడకుండా మన అమ్మాయిలది కూడా క్రికెట్ చూస్తే. వీళ్ళు కూడా ఇండియా తరపున ఆడుతూ ఉంటారు కానీ వీళ్ళకంత ఇంకా రేస్. కాలేదు చూడాలి ఈ అమ్మాయి అయితే నాకు దగ్గర ఉంటది అన్నమాట. ఆహ్ ఆడుతుంది అన్ని లెవెల్స్ కి వెళ్తుంది హైదరాబాద్ కి వెళ్ళి ఆటెళ్ళి ఈటెళ్ళి. మంచినే అన్ని స్పోర్ట్స్లలో ఉంటది ఆ అమ్మాయి.
లైఫ్ లో కూడా.
ఆహ్ మళ్ళా స్పోర్ట్స్ కోటాల సర్టిఫికేట్ ఉంటది స్పోర్ట్స్ కోటాల ఏమైనా అన్. గవర్నమెంట్ జాబ్స్ అయినా ఉంటాయి ఇండియా తరపున ఆడిన కూడా వాళ్ళకు. ఏదైనా ఒకటి ఉంటది కదా ప్రాఫిట్. కానీ చాలా కష్టపడాలి ఆహ్ మనం బ్యాటే మోయలేము. కాన అంత వేయిట్ ఉందమా బ్యాట్.
అవును చాలా ప్రాక్టీస్ చేస్తా.
ఉమ్ చాలా ప్రాక్టీస్ చేస్తారు మార్నింగ్ ఏమో స్కూల్ కి వెళ్తది. ఆహ్ మళ్ళా ఈవినింగ్ ఫోర్త్. థర్టీకట్లా వచ్చి ఇక ఫ్రెష్ అయ్యి కతం మళ్ళ ఈ స్పోర్ట్స్ స్కూల్ కి వెళ్తది. ఆహ్ స్పోర్ట్స్ స్కూల్ కెళ్ళి అక్కడ నుంచి మళ్ళ ఆమె ప్రాక్టీస్ చేసి ఇది చేసి. థర్టీ అట్లా వస్తది వచ్చి మళ్ళ కొంచెం ఫ్రెష్ అయి ఇంత తిని ఆహ్ ఏమన్నా హోంవర్కుస్ ఉన్నా చేసుకుంటది. లేద్ లేదా నైట్ టైమ్ల మళ్ళ వాళ్ళ డాడీ తోని క్రికెట్ ప్రాక్టీస్ చేస్తా ఉంటది. అంటే బౌలింగ్ చేయడం ఎట్లా ఇక ఇట్లా బౌలింగ్ గోడలకు వేయడం. బాల్స్ బ్యాటును పట్టుకునే విధానం అట్లా ప్రాక్టీస్ చేస్తా ఉంటాది.
వాళ్ళ డాడీ ఏమన్నా ఆ స్పోర్ట్స్ లో ఉన్నార్.
అదేం లేదు తను మ నా మామూలుగా ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మాయిని అట్లా స్పోర్ట్స్.
ఓకే ఆ పాపకి ఇంట్రెస్ట్ అనుకుంటా.
అట్లా పోవడం కూడా బాగుంటది కదా.
స్పోర్ట్స్ లో కూడా చాలా ఫ్యూచర్ ఉంది వాళ్ళు రేపు జాబ్స్ లో.
ఉమ్ మనం ఇప్పుడు ఇట్లా వెయిట్ లిఫ్ంగ్ చేస్తె. వాళ్లకు కూడ ఉంది ఆ వెయిట్ లిఫ్టింగ్ నేర్చు. కున్నా కూడా అట్లా కూడా బాగుందండి చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు చాలా ప్రిపరేన్స్ ఇస్తన్నారు వాటికి కూడా.
అవును ఒలంపిక్స్ లో.
ఉమ్ మెడల్స్ కోసం వస్తున్నాయి వాళ్ళకు కూడా జాబ్స్. ఫోటోస్ ఉన్నాయంట వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉన్నదంట అవి కూడా ట్రై చేస్తున్నారు ఇప్పుడు. అమ్మాయిలిగా. ఇన్ని రోజులు ఓన్లీ చదువుకున్నామా ఇంట్లో ఉన్నామా అన్నట్టుండేగాని ఇప్పుడు ప్రతి ఒక్క స్పోర్ట్స్ లలో ప్రతి ఒక్క. అమ్మాయిలు ఉంటున్నారు. అంటే మీకు ఏమన్నా అలా ఇంట్రెస్ట్ ఉన్నాయా అండి స్పోర్ట్స్.
లేదండి నేను ఎక్కువ ఈ. స్కిల్స్ వేరే ఉంటాయి చూడండి. వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తా. స్పోర్ట్స్ అంతా ఇంట్రెస్ట్ లేదండి. బట్ నేను చూస్తా
అదే ఎవరి ఇష్టం వాళ్ళది ఇష్టంతో పని ఉంటది మళ్ళా కొంచెం మనం దాని ఎక్కువ కూడా మనం పెట్ తలకదా బలాన్ని ఉమ్.
ఇప్పుడు కొంతమందికి. కి ఫిజికల్ గా ఉంటది స్ట్రెంత్ కొంతమందికి మెంటల్ గా ఉంటది. ఉంటాదికదండి ఫిజికల్ గ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ లో బాగా ఆడతారు
ఆ
అట్లా నేను ట్రై చేసిన గని అది ఇంకా వర్కౌట్ కాలేదు
అవునా అండి
అవునండి ఇంకా గేమ్స్ ఉంటాయి చూడండి చెస్ సు ఇవి క్యారమ్ ఇంబు ఇండోర్ గేమ్స్ అవి కూడా చాలా పికప్ అవుత్ తున్నాయి
అవునవునండి చెస్ కూడా చాలా సల్ చెస్ మెదడుకు మేత లెక్క మేధస్ లెక్క పని చేస్తాది కదా అ ఆ మా చెస్ ఆడడం వల్ల బ్రెయిన్ కూడా షార్ప్ అవుతఉంటది
అవును స్కిప్పింగ్ కూడా ఇది చాలా మంచిది హెల్త్ కి హార్ట్ అటాక్ రాదు అంట్ టరు స్కిప్పింగ్ చేసే వాళ్ళకి
అ అవునవును స్కిప్పింగ్ చేస్త్ర వాళ్ళకి కూడా అది స్టార్టింగ్ నుంచి టీ కొంచం కొంచం ప్రాక్టీస్ చేసుకుంటు హెవీగిసచేయాలి ఎట్ ఎ టైం ఒకేసారి మనం ఒక హ హండ్రెడ్ స్టెప్స్ కొడదామని మాత్రం ప్రాక్టీస్ చేయొద్దు ఇబ్బంది అవుతాది ఆ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డైలీ ఒక ఫైవ్ ఫైవ్ పెంచుకుంటూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కి వెళ్ళాలగనీ ఎట్ ఏ టైమ్ లో నేను ఫిఫ్టీ కొడతా హండ్రెడ్ కొడతా స్టెప్స్ అంటే మాత్రం ఆ ఇప్ ఆ ఇప్పుడు ఇప్పుడున్న మన ఫుడ్కు ఇప్పుడున్న అ మన బాడీలకు మొసకు ఇబ్బంది అవుతది
అవునండి నేను కూడా ఒకసారి ట్రై చేసిన గాని అవి కాళ్ళల్లో పిక్కలు ఉం టాయి చూడండి అవునవి పట్టుకొన్ చాలా నొప్పి లేసింది టూ డేస్
ఉమ్
అట్లుంటే కానీ స్కిప్పింగ్ చేస్తే మన హార్ట్ కూడా హెల్దీగా ఉంటదంట అవును ఇంకా చాలా ఉన్నాయి గేమ్స్ ఇంకా చిన్నప్పుడు కూడా చాలా గేమ్స్ ఉండెకదండి మీరేమన్నా ఆడుకునే గుర్తు తుందా మీకు
అంటే ఇక అవి మేము ఆనే అంత కుమ్మకోచ్చు ఆ కొతుకొమచ్చ అంటాంచుడు చ్ కొతుకమచ్చడది పల్లి పట్టి గేము అంటే వ్ ఫోర్ బాక్స్ గీసుకొని అందులో నాలుగు పండరాలు పెట్ టీ ఆడుతం చూడండి
మేము దాన్ని చార్ పత్తారని అంటుండే అండి సేమ్ గేమ్
అవునా అదే కొన్ని కొన్ని బ్ కాడ కొన్ని కొన్ని లాంగ్వేజ్స్ తో పిలుస్తారు మేము పల్ల పట్టి గేమ్ అని ఆడేది ఆ ఇక మా ఇంకా బాగా చిన్నప్పుడు అంటే కచ్చకాయలు ఆడేది ఆ తెలుసా ఒక ఫైవ్ ఐదు రాళ్ళు తీసుకొని క్ కచ్చికాయలు ఆడతం ఆ లేక కాకపోతే బాక్సెస్ గీసుకొని ఫోర్ బాక్సెస్ ఇటు ఫోర్ ఇటు ఫోర్ బాక్స్ తీసుకొని ఆడేది ఆ ఇవన్నీ ఒక పాతయి కానీ ఆ అవును కానీ ఇప్పుడు అట్లాంటి గేమ్స్ ఎవలు ఆడిపిస్తున్నారు ఆవొస్తలేరు. ఇంకొకటీ మన ఇది గుడా ఆడేది ఆ చింత గింజలతోని మ్ కుప్పల్ పెట్టి ఆడేది. ఐడియా ఉందా మీకు దాన్ని ఏమో అ అదేమో గేమ్ అంటరన్
తుందా అండి.
ఆ అవును పెడ్తరు దాన్ని ఏదైనా కూలీని కొట్న తర్వాత దాన్ని సెట్ చేయాలి లేక్ పోతే వాటితోనే ఆడుతా ఉంటారు కొడతా అంటారు ఉమ్
ఇవాల్ రేపు ఎవరు ఆడుతున్నారు గేమ్స్
ఎవర మా అందరు ఫోనే చూస్తున్నారు యూట్యూబ్లు ఇన్స్టాలు అవే రీల్స్ చూస్తున్నారు తప్ప గేమ్స్ ఆడ్దాము. బైట ఇదే రమ్మని అని ఏమీ లేదు.
అవును.
కానీ ఇది వరికి మా చిన్నప్పుడు గోలీలని, క్యారమ్స్ అని, షటిల్స్ అని, ఈ కోతి కొమ్మ చాటలు, పల్లి ప ఆటలు ఆ డబ్బాలు ఆడు ఫోనుకు డబ్బాలు కొట్టుకొని ఆడడం స్కిప్పింగ్ ఇట్లాంటివి చాలా ఆడేది బయటనే ఎక్కు ఉండేది. అప్పుడున్నది వేరు ఇప్పుడున్నది వేరు అంతవ
అవును ఇప్పుడే అందరు బైటికి రావట్ లేద్ కాబట్టి మాకు గుడా ఎళ్ళాలన్పిస్తలేదు. ఒక పది మంది ఇట్లా ఐదుగురు ఉంటే గ్యాంగ్ వాళ్ళతో టెళ్ళాలన్పిస్తుంది. మైండ్ గుడా ఫ్రెష్గుంటుండే గేమ్స్ ఆడ్తాం.
అవునండి అందుకే ఆడుకునేది అసలు టైం ఇచ్చేదప్పుడు మనం చదువుకోవడానికి ఉండేది టైము. గేమ్స్ ఆడ్డానికి ఉండేది ఇంకా ఎక్స్ట్రా ఏదన్న నేర్చుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు అట్లా లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ చదవడమే ఉంది.
అవును రాంగనే హోమ్ వర్క్ అవుతది.
కాని ఆ పాత రోజులు అలా అస్తే అట్లాంటి చదువులే అస్తే అందరు పీస్ఫుల్గనే ఉంటారండి ఇ బాగా స్ట్రెస్ అయిన చదువులు
సరే అండి ఓకే థ్యాంక్ యూ.
ఓకే థ్యాంక్ యూ అండి.
బయ్